ఆ ఇస్తున్నారు అయింద పని
ఆ అయింది సిస్టర్
ఎం చేస్ ఆ అయిపోయినాయి అంటే ఇంకా పిల్లలు ఉన్నదగ్గర దగ్గరా పనినికి రెస్ట్ అనేది ఉండదు వాళ్ళు ఏదో ఒక పని పెడితేనే ఉంటారు కదా పొద్దుల్లా అలానే ఉంటది
హాలిడేస్ లో ఏటన్నా ఎళ్తారా మీరు సమ్మర్ హల్ డేస్ వస్తున్నాయి గదా
సమ్మర్ హాల్ డేస్ వస్తున్నాయి ప్లాన్ చే ప్లాన్ ప్లాన్ చేస్తున్నామండి అది
చేస్తున్నార ఎక్కడికి వెళ్ళామ ఓకే ఓకే ఆహా అవునా
కనీ బెంగళూరు కనీ ఇట్లా కాకినాడ సైడు ఈ త్రీ ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోండము అందులో ఫస్ట్ తిరుమలకి వెళ్ళాలని మాత్రం అను కుంటున్నాము ఎందుకంటే ఆయన దర్శనం చేసుకుందాం మని
ఇప్పటికి ఎన్ని సార్లు ఎళ్ళి లు తిరుపతికి
అయ్యే బాబోయి బోల్డ్ సార్లు తిరుమలా
ఎందుకు దేవుడు పిలుపు రావాలి కావచ్చు గదా వెళ్ళాలంటే
మేము అనుకుంటే వెళ్ళిపోతాం చాలా సార్లు వెళ్లేేసి వచ్చినాము
అంతే మేము ఎన్నోసార్లు అనుకున్నాం గానీ ఎందుకో వెళ్ళలేకపోతున్నాం మండి దేనికంటరు అసలు
దీనికంటేర్ ఆయన పిలిపించుకోవాలి కదా కదా మనం అనుకుంటాము అరుణాచలం అరుణాచలం గూడ కూడా అంతే ఫేమస్
అవునంట అరుణాచలం కూడా దేవుడు మేము ఈ మొ నా డిసెంబర్ వెళ్దాంనుకున్నామండి అస్సలే అంటే అస్సలే కుదరలేదు దేరిసా
మేము వెళ్ళసి వచ్చినము వన్ టైం మాత్రమే వెళ్ళసి వచ్ చ్చిన అరుణాచలం మళ్ళీ త్రీ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తానే ఉన్నమ్ వెళ్ళాలి వెళ్ళాలి అని అనేసి ఆ ట్రైన్ మాకు ఇక్కడ కొంచెం నియర్ బై ఉంటుంది ట్రైన్ గానీ ట్రైన్ అయితే వన్ థర్టీ కలా ఉంటుంది ఆఫ్ ఆఫ్టనూన్ మ్ ఇంగాలే లేకపోతే ఏదైనా వెహికల్ మాట్లాడుకుని వెళ్ళిపోతాము మె సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ జర్నీ పడుతుంది మాకు
అమ్మో చాలానే దూరం అయితే ఎయిట్ అవర్స్ జర్నీ అంటే కదా
అవును
ఓహో
మ్
అంటే ముందే బుక్ చేసుకుంటారా దర్శనం కోసం ఎట్లా ప్రాసెస్ ఏ అంటే డైరెక్ట్ ఇప్పుడు వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ వెళ్ళి దర్శనం చేసుకోవ చ్చా
ఆ చేసుకోవచ్చు
అంటే చాలా టైం పడుతది అంటరు గదా ముందే బుక్ క్ చేసుకుంటే తొందరగాని నేను విన్నా
ఉంటుంది నాకు తెలిసి అరుణాచలంలో అయితే లేదు
ఆహ అరుణాచలం గాదు నేను అడిగే
అంతే తిరుపతి గురించా ఆ తిరుపతి గురించి మేము ముందు మనం టోకన్స్ బుక్
అదే అంటున్నా ఒక్క వన్ మంత్ ముందే బుక్ చేస్కోవాలంట గదా
ఔను ఔను క్రౌడ్ క్రౌడ్ ఎక్కువ ఎప్పుడూ క్రౌడ్ గానే ఉంటుంది తిరుముల ఐతే సర్వదర్శనం టోకన్సూ విఎంపి విఐపి దర్శనం టోకన్సు అట్లా చాలా బోల్డున్నాయి క్రౌడ్ ఎక్కువ ఉదంటే టూ త్రీ డేస్ గుడా పడుతుంది దర్శనాన్కి
అదే అంటున్న ఎక్కువ ఎప్పుడుంటరు మరి క్రౌడ్ తక్
క్రౌడ్ తక్కువ ఎప్పుడు ఉంటుంది అని చెప్పలేం ఎప్పుడూ క్రౌడ్ గానే ఉంటుంది ఇంక సమ్మర్ సీజన్ ఒస్తున్నది గదా పిల్లలందరికి హాలిడేస్ ఇచ్చేస్తారు
ఔను ఫస్ట్ ప్రియార్టి ఐతే ఎక్కువ్గా తిరుపతి పుణ్యక్షేత్రానికే వెళ్ళడా నికి ఉస్తరందరు ఎందుకంటే చల్లగుంటదంట గదా అక్కడ
బాంటుంది
చాలా బాంటదంట నీటిగుంటదట బాంటదంట
ఉ ఎక్కడ ఎవర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవూ తాగడానికి కానివ్వండి తినడానికి కానీ నివ్వండి దేనికైనా సరే
హై ఈ సమ్మ మాకు దేవుడు పిలిపిస్తడో లేదో చూడాలే
హు హూ హు హహు
వెళ్ళేకపోయినా ఇన్నెళ్లైనా గుడా
బాంటుంది ట్రై చేయండి రావడానికి ఒక్సారి ఎప్పుడైన
కదా ట్రై ఏస్తున్నా సిస్ టర్ కానీ ఎందుకో రాలేకపోతున్న అదే అదె చెప్తున్నా గత నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ట్రై చేస్తా అన్నా ఇంకా మాది ఒక్క మొక్కు గుడ ఉన్నది ఆ జాబు కోసం అనేసీ మొక్కినం అన్నట్టు ఇట్ల జాబ్ ఒస్తే డబ్బులేస్తం అనేసి ఆ డబ్బులు గుడా అట్లనే ఉన్నాయి ఒకటి వి ద్ దుర్గా మన కనకదుర్గ ఉంటాయ్ గదా విజయ్వాడ ఆ అ అక్కడ ఉన్నదీ ఇక్కడ ఉన్నది అవి రెండు ఐతే లేదు అదైతలే ఇదైతేలేద్ ఇంకా అరుణాచలం ఒక్కటున్నది
అక్కడ కూడా బాంటుంది విజయవాడ దగ్గరా చిన్న తిరుపతి అంటారు దాన్ని
ఔనా
ఉమ్ అది గుడా బాంటుంది
బాంటదంట తిరుపతిలో చల్లగ ఉ టదంట బాంటదట ఏ లోట్లు గుడా ఉండవు వెళ్ళిన భక్తులకు గుడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా బాంటది అనేసి తావుంటరు వెళ్ళిన వాళ్ళంతా ఉ ఇక మా నడుచుకుంటా వెళ్తారంట గదా
నడుచ్కుంటూ వెళ్లచ్చు బస్ మార్గము ఉంది ఆ
అంటే ఎట్ల అంటే
ఆ స్టెప్స్ అంటే ఆ స్టెప్స్ అ వెహికల్స్ ఉం వెహికల్స్ ఉంటాయి ఇ
మోత్తం పూర్తిగ ఎక్కడ గుడా నడవకుండ
ఐదు నిమ్షాలకు ఒక బస్సు ఉంటుం
మరి చాలా మంది ఇట్లా అదేదో మెట్లు ఎక్కుతాము
అది అదీ నడిచి వెళ్లేే నడిచి వెళ్ళే మార్గం అన్మాట నడిచి వెళ్లే దారి అంటే తిరుపతిలో నుంచి ఉ వెళ్ళాము
అంటే రెండు వేల మెట్లు ఏమో ఉంటాయంట కదా?
త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్
అవునా అమ్మో! గ్రేటే మరి అన్నీ మెట్ ఎన్నిసార్లు ఎక్కిల్లు మీరు?
ఉమ్ ఎక్కుంటాం ఒక దాదాపు ఒక టెన్ టైమ్సో ఫిఫ్టీన్ టైంసో
ట్టండి మా వళ్ళ అయిత దంటారా?
ఆయ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోయినాం అంటే ఆటోమేటి టిక్గా
ఆ అందరు అదే అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత